హలో ఇప్పుడా ఆ పైకి రాంప బస్సు
హలో
రావ్స్ ఏయ్ ప్యాంట్ చిరుగుతాది రోయ్ నీకు అరె గుంజ్జుగో హలో
హలో
ఆ హలో వినిపిస్తంది నాకు హలో హలో
హలో
హలో
ఆ వినిపిస్తలే
హలో
హలో
రే రేజియా హలో ఆ చిన్న పిల్ల వాళ్ళ నా బ్యాగ్ సదురుకుంటంది వినిపిస్తాంది ఇప్పుడు హలో ఆ వినిపిస్తాంది
ఆ చెప్పు
ఇంకా ఏం చేస్తున్నారు శ్రియ ఫోన్ చేసిందా
చేయలే
అవునా అది జానకిపురం పోతా అన్నది మరి
ఎడికి
జానికిపురం వాళ్ళ అత్తగారింటికి
ఓకే
మ్మ్
మ్ హు
చీ ఒలిముడిపోత మళ్ళొచ్చిపోతదొ తెల్వదు వాళ్ళకు శ్రీరామనవమి ఉందంట బరాస బ పరాటా బరాటో ఏదో ఉంద అట ఇన్వైట్ చేసింది రా రావే అని ఇక్కడ ఉంటే వస్ స్తలే అని అన్న మ్ చూద్దాం మళ్ళాయ జర్నీ అయితదేమో అని అన్న చూస్తే పోలే దగ్గర్లో ఉన్నది ఎప్పుడు పోలేదు మ్ బరాట బాగుంటదట ఇంకేదో ఉంట్రు దాన్ని దండియ ఏదో ఉంటాది అంట్రు అది కూడా బాగుంటుంది లాస్ట్ రోజు ఉంటంది దర్బాయం అంటరు
ఊ ఉ ఊ
దర్బార్ దర్బనే అంటట్న్ ఊ నలి ఇంకా ఇక్కడ వల్ముూడికాడ షూటింగ్ జరుగుతుంద అటగా ఇది ఎల్లమ్మ షూటింగ్
అవునా
ఆ అవుద్దో లేకపోతే అవుతాందో తెలియదు కాని న్యూస్లొ అయితే వచ్చింది
తెలవదు టెంపుల్ దగ్గరనా
ఆ టెంపుల్ అని చెప్పుడ కానీ లొకేషన్ వాళ్ళ మండి ఆ కిలా వరంగాల్ ఆ వచ్చింది
బాలు అబ్బ నస్ ప్రసాదు వాళ్ళందరు తర అంటే ఊకుంటారు క్కడ
ఓ అమ్మా ఏం చేస్తున్నావ్ ఏ
అ
ఇంకేది ఒక సినిమా లోకేషన్
నా ఊర్లో కూడా జరిగింది టెంపుల్ దగ్గర
అవునా ఏ మూవి
అప్పుడ ఏదో జరిగింది
అపో చూడాలి వల్లమరు చుట్టుపక్కల అవుతుందా ఇక్కడవుతుందో ఆ గుట్టాల మీద చేత్తోరేమొ హలో
అవును
అవింక తి పోయింద లెమన్స్ కాస్తున్నాయి ఈసారి చూడు నిమ్మకాయలు
అవునా
కాసున్నాయ్ పిండలేస్తున్నాయి మా చెట్టుకి ఆ మమ్మీ బనె పిందెగున్నాయి అద ఇవి నిమ్మచిటీ అన్నీ పిందంతా రాలిపోయిందన్నావ్ బానే అయింది లడ్డుగా ఈ టైం ఫుల్లు కాసినాల్సినయి పోయిన సర అయితే ఫుల్ కాసినయి సరికి నిమ్మచ్చిట్టు ఏ ఇంక
ఇంకా చెప్పాలి
టూ కుమల వెళ తుమారుని ఫ్యామిలీద
ఎవరెవరు పోతుర్రు
ఫ్ టూ ఫ్యామిలీస్ అంటే
ఊహూ
ఆ టుడే ఈవినింగ్ వస్తన్నా మాట వచ్చి తీసుకెళ్తారు అనుకుంటా రేపు మార్నింగ్ ఈవినింగ్ ఎళ్తాం సం ఈవెనింగ్ వెళ్ళొస్తా ఇంటికి
ఆహా
ఇంకా
ఇంకా
ఏ ఉకో తినలేదు కాని ఇప్పుడు తినేదైతే గడ్డి ఏవుకో
లేదు అన్నం లేదు వండలే అన్నం లేదు అయిపోయింది అన్ననా అన్నం అయిపోయిందట అందుకే బోల్ంయింది లే బలేచూసినవు లే వదులు మళ్ళీ దూకు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు
ఇ
ద అ ఇంకా నేనేమి చెయ్యను సిక్స్ మినిట్స్
హ్మ్మ్ హు
ఇంకా
ఇంకా చెప్పాలి
అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా
అ
ఒక వన్ మినిట్ సెవెన్ మినిట్స్ శుక్రవారం కాదా యారు
ఆ బయటే
డ్యూటీ ఏ ఉంది డ్యూటీ ఏమి ఉంటారు బుదారంగా శనారంగా
ఏంటిది
డ్యూటీ పప్పెడతారా నీ అమ్మ చేు వత్తున్నాడు తినకపొత్తే ఆ తినకపోతే నీ తల్లి ఒళ్ళు పాల్గొడతా ఇంకా ఇంక ఏం లేదు హలో
హు
ఏం కూర వండాలి ఏం కురండలు
తెలువదు
ఆహా
ఆ
సారి గట్టు ఎటు ఇక్కడ కూసో అయ్యొ కూర్చోమన్నది చే బాబ్బా బాబ్బా పిల్లలు కాదు బ్రహ్మ రాక్షసులు టమోటా టమోట ఎక్కడ పోన వేసుకొని తినుపో అది ఏ స్కోన్తిను పో
అమ్మ
అ
ఊ
ఎట్ నైన్ మనిట్స్ ఇంకా వన్ మినిట్
హ్మ్
మీకేనా బ్రహ్మ రాక్షసుడు పిల్ల రాక్షసలు కాదీళ్ళు గిన్నెలో ముందు తీసుకొచ్చి పెట్టరా ఆ ఓ ఇగో ఎంత పెడతారు నీకు గిన్నె తీసుకొచ్చి పెట్టనా అంత తింటావా ఏం వద్దు అది తిన్నాక పెడతా తి తిన్నాక పెడతాను అన్న నా కోపం నీకు తెలుసుగా ఓవర్ చేయకు కట్టేది మరి తిను తాతకు చెప్తా అన్నావ్ అ అంత నువ్వే తింటే మిగతా వాళ్ళు ఎం తినాలి గడ్డి తినాలన టెన్ మినిట్స్ అయింది అయిపోయిందా
మంచిది యా పెద్దయ్యకి